హలో హలో హలో హలో
వినవడట్లేదా
వినిపిస్తుంది
ఆ ఫోన్ చేసి కట్ చెస్ తున్నావు ఎందుకు
హలో
హలో
ఏం చేస్తున్నారు
ఏంది ఏం లేదు కాలీ ఉన్నం మీరేం చేస్తునా
ఏం చెయ్యట్లే తిన్నారా
మ్ తినలే ఇంకా తినాలి తిన్నరా మీరు
తిన్నాం మేము
పాపలేషిందా ఆడుతుందా
ఆ పాప లేచి లేచిండి ఇప్పుడే ఆడుతుంది
ఆహా పడుకుంటంద నైట్ మంచిగ పడుకొనితుందా
టా మీ త్రీ లెత్తదామే ఇష్టం ఇగ కదుల్తవుంటది
ఎండింది లక్ తేస్తునాయి ఇటు నైట్ లేతదా ఎడుతదా
ఎడవదు ఆడుకుంటది లేషి
ఆహ
ఆ
మంచి పాపే పాప అవున్లే అది ఎటుబోయింది ఓరుతుందేందుకు
ఆ ఇప్పుడే లేచింది ఆడుకుంటంది
ఆహా ఇంకా ఏం చేస్తున్నారు
అలా మమ్మీ కోసం చూత్తంది
ఆహ ఎటు వోయింది ఆళ్ళ మమ్మీ
బైటికెళ్ళివెయింది
ఆహా
హు
ఏం చేస్తది మీ వైఫ్ ఏం చేస్తది
ఏంలేదు ఇంట్లోనే ఉంటది
ఆ తినుడు పండుకోడు అంతేన ఇగ
ఆ తింటాం పడుకోవటం
మరామో జాబుకు తోలచు గా మారి
పాపున్నది గేట్లా పోయింది జాబ్కి
పెద్ద అయ్యాక మీ మమ్మీ వాళ్ళ దగ్గర వదిలి పెట్టి తోలు
హ్
మ్
సరే మరి
ఆ
హలో
హలో ఆగండి ఒక టూ మినిట్స్ ఆగం టైం ఇంకా కాలేగ
ఆ ఇంకా
మినిమమ్ టెన్ మినిట్స్ ఉండాలంట ఒక ఫోన్ కాల్కి హలో
చెప్పండి.
చెప్పాలి మీరే
అదే చెప్పాలి
తిన్నరా అయితే ఇంత పొద్దుగాల
ఇవాళ ఉంది లెవెన్ అయితాందిగా తినాల్ ఇగ
ఏం కర్రీ ఈరోజు ఏం కర్రీ వండిన్లు
మ్
ఏం కర్రీ
హలో
హలో
ఏం కర్రీ అంటున్నా
మాదా పప్పు
పప్పా
అవును
ఆహా
మీరు
మాదీ మామిడికాయ పప్పు
ఆహా
సేమ్ సేమ్ కర్రీస్గా
హ్ సేమ్ కర్రీ
నిన్న ప్లాన్ ప్రాన్స్ మాది నిన్న
ఉమ్ నిన్న మాదిగుడ ప్రాన్సే
ఆహ ఇంకా
ఎటు మరి పండగకి
ఏం చెప్పాలి మీరె
ఆ మీ ఫ్రెండ్స్ ఏం ఇయ్యలే పండక్కి సేమియాలు ఏం
మా ఫ్రెండ్స్ నిన్న పంపించిన్ళ్ళు తిన్నాం అలిమ్ తిన్నాం సేమియా విన్న
ఆ
ఇంకా వట్నెమంట్రూ దాని పేరేం పేరు గుర్తు రావట్లే మళ్ళీ ఇమా పంపించిలే కాని లేట్ అయినంక కొద్దిగా సల్లారినంక పంపించి మొత్తం గడ్డ గడ్డయింది తిన బుద్ధి కాలే కాని పడే బుద్ధిగాక తిన్నాం
ఊమ్
మాకు ఒక రోజు అడ్వాన్స్ ముందే వచ్చినాయి
ఆ
మీ ఫ్రెండ్స్ ఎవర్దేలే
మా ఫ్రెండ్స్ పంపించారు తింటూనే ఉంటాము మేం
ట్రావెల్స్ కాడ తెచ్చిరా ఇంటికి తెచ్చిత్తర
తొమ్మిది ఇంటికి ట్రావెల్స్ కాడికి రమ్మన్నారు కానీ పదకొండు అయితంది కదా
ప మరి పదకొండు ఇంటిదాంక ఏం చేత్ త్తళ్ళు ఇంట్ల మరి కార్ కిరాయికి ఎళ్తుంద అయితే
కారు కిరాయి కి ఎల్తంది లే గని ఆగింది కిరాయిలు లేవ్ అసల్ పది పదకొండు రోజులు అయితుంది బండి
పెల్లిళ్ల సీజన్ ఏ గా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ఎ గా
ఏమో కిరాయిలు రావట్లేదు
ఎం కార్ మి కార్ ఎం కార్
ఆ
ఏం కారు మిది
మాధ ఇన్నోవా క్రిస్ట
ఉహు నిన్న ఆఫీస్ కి పోయిర్రు కదా
అవును
అ మరి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర పెట్టుకొని పోవచ్చు కద మరి మీరు కిరాయిలు లేకపోతే
అట్ల మంచిగుండద్ దానికి మిగులవ్
ఉహు ఎంతో కొంత మిగిలితే మంచిది కదా దానికో దీనికో అవసరాలు పనికత్తాయి గా
సరే లే మళ్ళీ
ఓకే అండి